హాయ్ అండి ఏం చేస్తున్నారండి
ఇప్పుడే తిన్నామండి మీరు తిన్నారా
లే లేదండి ఇగో మా పిల్లల్ని తినబెట్టే వరకే ఇంత సేప్ అయిందండి తినలేదండి ఇంకా ఏం కర్రీ చేశారండీ
ఇవాళ మేము ఆలు ఫ్రై చేసామండి
బుడున
ఆ ఆలు ఫ్రై చేశామండి
ఆ అంటే పప్పు ఆ పప్పు తోట లేదా వట్టి ఆలు ఫ్రై ఏనా అండి
ఆ ఆలు ఫ్రై ఇష్టం మా ఆయ్నకు అట్లనే తింటాడ్ ఆయ్న
అచ్చచ ఆహా
దాన్కి కర్రీ ఏస్తే మెచ్చడు ఫ్రై ఇష్టం
ఆహా
అవునండి
అట్లానా పిల్లలు తింటారాండి
మా అబ్బాయికి ఇష్టం అండి మా పాపకి ఎల్లో రైస్ ఇష్టము తర్వాత వడా ఇడ్లీ ఆ మళ్ళీ వడా ఇడ్లీ ఆ ఇంకా ఏంటి అట్లా బిర్యానీ ఆ బాగారా బిర్యానీ అంటే మండి మండేది గ్రేవి ఎక్కువ తినది మసాలా కర్రీస్ అట్లాట్ల ఏం నచ్చేయ్ ఆమెకు
అవ్నా ఆ హ
ఇంకా అండి
ఇంకా చెప్పాలండి అదే ఏం చేస్తున్నారు అన్నట్టు చేసానండి
అవునా చెప్పాలండి ఏం తింటారు మీరేం చేశారు
నేను ఇగో అప్పుడు బీరకాయ కట్ చేసాను బీర తయారు చేస్తారని ఏమౌ మా సార్ అన్నారు ఇలా బీరకాయ వద్దు టమాటా ఎగ్ చేయి
ఆహా హా
అన్నారు అయితే ఇంతక్ ముందే ఇక టమాటా ఎగ్ చేసీనే పిల్ల ఇష్టంగా తింటది మా పెద్ద పాప టమాటా క రంటే
పా
అందు అందుకోసం అని ఇగా టమాటా కర్రీ చేశానండి
మీ చిన్న పాప
మ చిన్న పాప ఈ మధ్యలేందుకో సరిగ్గా కర్రీ తోటి తింటలేదు ఉట్టన్నమే తింటుందండి వైట్ రైస్ ఆట్టిదే ఎ కొంచెం కల్పి ఇట్లా పెట్టేస్తే తింటుంది కర్రీ వద్దంటుంది మా పాప ఎందుకో
ఓకే ఓకే ఓకే ఓకే ఇగ పిల్లలన్టే వాళ్ళ మూడే మూడు పెద్దగయిన్ తర్వాత వాళ్ళే తింటరండి ఇగ మన మనం ఎంత చేయాలో అంత చేస్తున్నమ్ ఇగ
అవునండి
ఆ రేప్ వన్ టైమ్ ఉందంట గదా
అవునండి
అవునవును
ఇగ వన్టైం ఇగ రేపు అసల్ దేని గురించండి రేప్ వన్టైం
అది మనక్ మెసేజ్ ఏమ్ రాలేదండి
అదే వన్ టైమ్ అనే ఇచ్చారు అది ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుండి లెవెన్ ఫార్ ఫి ఫై వరకు అని
అవు స్నాక్స్ ఆట బుక్స్ ఆట వాటర్ బాటిల్
అవును దేని గురించి అన్నట్టు పంపియ్యలేదు
అవునవును ఏం దెన్ తినెళ్తరండి మీ పాప గారు
ఇగ మా పాప మూడే మూడండి ఇగ తొందర లేస్తే కొంచెం మూడు ఫ్రెష్ ఉంటే చపాతి దింటది
ఆహా ఆహాహ
లేకుంటే ఎప్పుడన్నా ఇగ మ్యాగీ జెషిస్తే మ్యాగీ తింటది
ఆహాహా
ఇగ లేకుంటే ఇగ వట్టిగనే ఎల్తది అండీ ఒక్కొక్క రోజు అయితే
ఆహాహాహా
టైం టైం మీద లేచిన్దంటే ఇగ వట్టిగనే ఎల్తదండి స్నానం జెస్తది వెళ్తది ఇగ ఒక్కొక్క రోజ్ తింటది ఒక్కొక్క రోజు తినదండి ఇగ మూడ్ని బట్టి
ఆహా హ హా ఓకే
మి అబ్బాయ్ దిన్ ఎళ్తరన్డి
మా అబ్బాయి ఏం దినడు గని మా అమ్మాయె బిస్కెట్ చాయ్ అంటది అది బిస్ కిట్ ముంచి తింటే తిన్పిస్తే తింటదండి అది గుడా మూడ్ మంచిగుండాలే
హా
ఆ అస్సల్ ఏం దినర్ నీళ్లు తాగి పోతరు
ఎందుకు ఎందుకు అలవాట్ లేదాండి వాళ్ళకు
ఆహాహా లేదండి మ్యాక్సిమం అయితే తినరు ఇగ మా పాప్ పని ఒక్స ఒక్కొక్కసారి మంచిగ అనిపిస్తే దోష తింటది తిన్పి అన్ కంటది. ఇగ మా బాబు అయితే లేదండి తిన్నడు ఇద్దరు స్నానాలు చేసి అయితే పోతరు.
వట్టిగానేె ఎల్తాడ బాబు గుడా
ఇద్దరు వట్టిగనే ఎల్తారు
పొద్దున్నే గదా నండి వాళ్ళకి ఎయిట్ ఫార్టీ టి ఫైవ్ కే స్కూల్ ఉంటది. ఏం తింటారు అండీ. అంత పొద్దున్నే ఇగ బలవంత మీద తినబెడితే కూడా వద్దు అంటరు. పిల్లలు
అవును
అదే ఉంది పిల్లల తోటి
ఎలా నాతు మారుగు హ్
మా పాప గుడా అట్లే చేస్తుంది. వద్దు వద్దు వద్దనీ
అవునండి
మీ తినుడు అయిపోయింది. మ మమ్మీ తిన్నదండి.
తిన్న తిన్నది అందరిది అయిపోయింది. ఇగా
ఆహా డాడీ పడుకున్నారు. కావచ్చు
అవున అవును ఎప్పుడు లేస్తారండి. మార్నింగ్
మార్నింగ్ ఒక్కొక్కసారిగా నిద్ర పట్టకుంటే ఫైవ్ కే ఫైవ్ థర్టీ కె లెస్తానండి ఇగా లేదంటే ఇగా ఎక్కు ఇక లేచి అంటే పొద్దున్న లేస్తా బయట ఊడుస్తా నీళ్లు చల్లుతా
హ్
ఇగా పని ఎక్కువ లేకుంటే ఇగా రూమ్ లో ఊడ్చి ఫస్ట్ లు రూమ్ లో తుడుస్తానండి.
ఆహహా
రూమ్ లో చుడిసినాక ఇక బ్రష్ చేసుకొని వచ్చి ఇక చాయ్ పెట్టుకొని ఇగా టిఫిన్ రెడీ చేస్త స్తానండి
ఉహ్ హ్ హ్ ఓకే టీ తగుతారా లేచిన వెంటనే
తనండి అహా లే తాగుతానండి.
ఉహ్ హ్ హ్ మీ అయనగారు ఏప్పుడు లేస్తరు.
మా ఆయన గారిగా సెవెన్ థర్టీకి
ఆహాహా
ఏమో మా ఆయన ఆ ఇగా ఒక్కొక్కసారి లేస్తారు. తనే ఒక్కొక్కసారిగా లేవ్వరండి సరిగ్గా అ
ఉహ్ హ్ హ్
ఇగ స్కూల్ లేనప్పుడుయితే ఇగా టెన్ అవుతది లేవాలంటే
అరే బాప్రే ఆ
ఆ ఇగ తొందర లేపనండి. ఇగ పో ఆ లేకుంటే ఫస్ట్ తొందరగానే లేస్తుండే ఇప్పుడు ఈ మధ్యలానే ఇగ పంటున్నాడు. ఇగ నైట్ అంతా మూవీ చూస్తాడు అండి రెండిటి వరకు తెలివి తోటి ఉంటాడు.
ఆహాహా ఇగా ఆదో పని ఇదో పని చేసుకుంటుంటాడు. ఇగా
హ్ ఇక రెండు మూడు అయితది. ఇగా మూవీ చూసే వరకు ఇగా అట్లా అని పొద్దున్న తొందర లేవ్వడు
ఓకే ఓకే ఓకే ఒకే
ఆ అట్లానీ
ఉహ్ హ్ హ్
స్కూల్ ఉంటే కొంచెం తొందరగానేగా లెయ్యాలి, లేపంగా ఒక్కసారికే లేస్తారు.
కరెక్టే స్కూల్ ఉంటే ఎవరైనా గుడా ఇగా తొందర్నే లేస్తారు ఇగా, పని ఏమన్న ఉంటేనే లేస్తారనుకోండి, ఇగ లేకపోతే లేదు.
అవునండి
ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఇంకా ఏంటండి విశేషాలు
డిప్పాలే, ఉన్నారా మీ పక్కోళ్ళు
ఆ వాళ్ళు మీదనే ఉంటారండి ఈ టైం లో.
ఇంటికిరారు ఇగ
ఆహా లేదు, లేదు
ఉండేది
ఉమ్మ్
ఇగ బయట కూర్చున్నారా జనాలు.
లేదు, లేదండి ఎవరిళ్లలో వాళ్ళు ఇగ, మా స్కూల్లున్నాయి కాబట్టి తొందర పడుకోవాలే. మనం లోపట ఉంటేనే, పిల్లలు లోపట ఉంటారు.
ఆ లేకుంటే ఇగ బయటకి ఓస్తే, ఇగ వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అయిపోతది.
అల్బట్నున్నాం. తిన్నాం, ఇగ డోర్ క్లోజ్ చేసినాం కూలర్ ఎసినాం, ఇగ పంటరు ఇగ. మీరు కూలర్ చాలు చేసుకున్నారా అండి.
అవునండి వేడి బాగైతుంది, మాయి రెండు కులర్లు కూడా నడుస్తున్నాయండి.
ఆ అవునా అండి, ఉహు ఉహు ఉహుమ్ ఓకే
మీది గుడా నడుస్తుంది కావచ్చు గదా.
ఆ నడుస్తుంది అండి, నడుస్తుంది. వర్షాలు పడితే మళ్ ఎట్లానేమో అనుకున్నాం గానీ, ఎక్కడా అండి.
మళ్ళా ఎక్కడ ఈ వర్షాల్ వర్షాల్ ఓస్తలేవ్, వర్షాకాలంలేక్కనే లేదు కదండి. ఎంత ఘోరంగా ఉన్నాయి ఎండలు. అవునా
ఉమ్మ్ ఉమ్మ్
ఎండలైత్, ఎండలైతే ఘోరంగా ఉన్నాయాండి. వర్షాలు తక్కువ ఉన్నాయి, ఎండాకాలం లెక్కనే ఎండలు ఉన్నాయి.
గవునవును
ఉమ్మ్
పోన్ లెండి ఇగా, వర్షాలు ఇగా మనకేం ఏం ఏం లేదు కాని పాప్ పం, పంట వాళ్ళకు పరేషాన్, లేకపోతే ఈ టైంలల్లో ముసురు లూంట్ ఉంటుండే కదండి వర్షాలు స్టార్ట్ అయితే, బట్టల గురించి, దాని గురించి దీని గురించి పరేన్ ఉంటుండే మనం, మాక్సిమం అయితే పరషన్లోనే ఉంటుండే.
అవునండి
ఉమ్మ్
పాపం బోయికు ఇగ భూములు ఉనోళ్ళకి బాగా ఇబ్బంది, వన్ పంటల గురించి ఇక నీళ్ళు లేక్
వాళ్ళకే పెద్ద పరేషన్ ఇగా పాపం, పంట వాళ్ళకి బియ్యాలు అవి ఇవి ఇగ ప్రతి ఒక్కటి అనుకోండి.
అంతే గదా వా వర్షం లేంది ఇగ ఎట్ల అయితది వాళ్ళక్ పాపం
అదే అదే గ
ఉ పాపక్ సేమ్ కన్ను కనవడద ఇట్ల మనలే క్కనే ఉందా అండి
సేమ్ ఇగ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు కదండి ఎన్నీ లక్షలు పెట్టిలో ఏమో తెలియదు కానీ పెద్ద హాస్పిటల్ గా
మా సేమ్ ఇగ కాది ఏమంటరు వాళ ఆమెకు లేదు అది మనం పెట్ టిచ్చినమన్నట్టు కనబడతలేదు
అవునవునండి అట్లనే ఉంటా
ఓస్
కదండి ఇయళ రేపు ఇది కన్ను పెద్ద విషయం కాదు కదండి ఒక హార్ట్ ఇంకో హార్ట్ ఒక హార్ట్ ఒక టూ త్రీ అవర్స్ జర్నీ చేసి వచ్చిన రోజులు కూడ ఉన్నాయి మన ఇండియాలో
మా
ఆ ఈ ఇక్కడ నుంచి వేరే ఊరికి తీసుక అంబులెన్స్ లో తీసుకొచ్చిన విషయాలు కూడా ఉన్నాయి ఇగో ఒక గుండెకి రెండు మూడు గంటల వ్యవస్థ వరకు అది కొట్టుకుంటూనే ఉంటదట అండి
బాప్రె
ఆ అట్లా అట్లా ఇయాల్ రేపు ఒక ప్రాణమే దొరకలేదు గాని పైసల్ డబ్బులు ఉంటే ప్రతి ఒక్కటి కొనుగోలు జేసుకోవచ్చు మనం
అవునండి డబ్బు తోటి మొత్తం ఉంది ఇవ్వాల రేపు
ఆ మేడం
బాప మంచి గనె బాడుతుందండి ఇప్పుడు
అవునండి పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత కుష్ వెళ్తా హ్యాపీగా ఫీల్ ఐతున్నారొ
అవును ఎవ్వరికైనా ఉంటది కదా అండి పాపము
కరెక్టె అండి ధన్యవాదాలు మేడం ఎంతసేపు నాతోటి టైం కేటాయించినందుకు
ఓకే అండి థ్యాంక్యూ అండి